నువ్ బాన్న
మ్ బాగున్నా నువ్ బాగున్నవా
మ్ బాగున్నా ఏం చేస్తన్నావ్
ఏం చేయట్లేను న్యూస్ చూస్తా ఉన్నాను నువ్ మీరేం చేస్తున్నారు
నేను గూడ ఏం లేదు ఫార్మింగ్ గురించి ఆలోచిస్తున్నా ఏమన్నా రీసెంట్ గ అయ్ ఇట్లా టెక్నాలజీస్ వొస్తున్నాయి ఏమన తెలుసా
ఆ అంటే కొత్త ఫార్మింగ్స్ మెథడ్ ఏవైనా ట్రై చేస్త స్తే బెటర్ ఏమో
ఉమ్ అవును ట్రెడిషనల్ ఫార్మింగ్ కాకుండా కొంచెం మా డ్రన్ టెక్నిక్స్ యూస్ చేయాలి అనిపిస్తుంది ఇంగ ట్రేడిషనల్ అంటే చాలా ఎక్కువ టైం టైం కన్స్యూమ్ చేస్తుంది అంత ప్చ్ ఇది గూడ ఉండదానమాట ప్ర ఫిట్ గూడ మ్
డ్రిప్ ఇరిగేష్ డ్రిప్ ఇరిగేషన్ గురించి విన్నావా
ఆ విన్నా నేను చిన్నప్పుడు స్కూల్ లో ఉన్నప్పుడు అవంతా మాకి టెక్స్ట్ బుక్ స్లో వొచ్చిన్నయి అది వాటర్ సేవ్ అవుతుంది గదా దానివల్ల
ప్లాంట్స్ కి డైరెక్ట్ గా వాటర్ ఇవ్వచ్చు అంటే ప్ ఇట్ల ప్లాంట్స్ కి ఇట్లా డైరెక్ట్ గా ఇవ్వడం వల్ల మన్ మనకి వేస్టెజ్ గూడ తగ్గుతుంది కదా వాటర్ కూడా సేవ్ చేయొచ్చు
ఆర్గానింగ్ ఫార్మింగ్ గూడ చాలా పాపులర్ అయిపోయింది కదా ఈ మధ్య
అవును నిజం కెమికల్స్ లేకుండా క్రాప్ గ్రో చేయడం కదా అది
మ్ అవును పైగా హెల్త్ కి గూడ చాలా బెనిఫిట్స్ అనమాట ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం వల్ల లేకుంటే ఈ పెస్ పెస్టిసైడ్స్ ఇవంతా మందులు కొట్టి కొట్టి కొట్టి భిన్న పెంచేసారు వేజిటేబుల్స్ ఫ్రూట్స్ అంతా
ఇప్పుడు దానికి ఆర్గానిక్ ఫార్మింగ్ కి మార్కెట్ లో కూడా డిమాండ్ ఎక్కువ అయిపొయింది చాలా మంది అదే ప్రిఫర్ చేస్తున్నారు హెల్త్ కోసం
అవును అది కాస్ట్ ఎక్కువ అయినా కూడా ఆర్గానికా ఆ లేదా అని అడిగి ఆ కొనుకుంటా అన్నార్ అనమాట
ఉమ్
ఇంకా టెరస్ ఫార్మింగ్ గురించి ఏమనిపిస్తుంది నీకి
అంటే సిటీ లో వొచ్చేసి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అది చిన్న అంటే కొంచెం స్పేస్ ఉన్నా కాని మనం ఎక్కువ వెజిటబుల్స్ అనే పెంచుకోవచ్చు అనమాట
అవును హౌస్ హౌస్ కి యితే చనా పర్ఫెక్ట్ టు ఏమైనా సరిపోయేటట్టు పెంచుకోవచ్చు మా ఇండ్లో గూడ మేము టెర్రస్ ఫార్మింగ్ చేసాం తెల్సా అంత పెద్దద్ కంపోయిన ఏమన్నా టొమాటోస్ బ్రింజాల్ జోల్సు ఇంగ పొదీనా మిరపకాయ చెట్లు అవి కున్నాం అనమాట
అవును లే మనకి ఫ్రెష్గా దొరుకుతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చు కూడా మనం
ఉమ్మ్ అవును ఇంగా ఇదంతా ఆర్గనిక్ ఏం పెస్టి సైడ్స్ ఏం వాడను అంత ఆర్గానిక్ గానే పండుతాయి మా ఇంట్లో
ఉమ్ హెల్త్ కూడా బాగుంటుంది అం తిండం వల్ల మనకి
ఉమ్ అ అవును ఇంకా పాలీహౌస్ ఫార్మింగ్ గురించి విన్నావా
ఔను కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ లో క్రాప్స్ గ్రో చేస్తారు కదా అది
ఆ అవునంటరా దాంట్లో క్లైమేట్ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది కదా
అవును ఈళ్లు కూడా ఎక్కువ ఉంటుంది
ఉమ్ మ్ అవును ఇంకా క్రాప్ రొటేషన్ కూడా చానా ఇంపార్టెంట్ అని చెప్తారు ఫార్మింగ్ లో
అవును అంటే ఇప్పుడు పంట వేసిన వెన్ ఒక పంట రి పీటెడ్ గా వేయడం వల్ల భూమిలో సారం అనేది తగ్గిపోతుంది పంట ఇగ చేంజ్ చేస్తూ ఉండడం వల్ల మనకి అంటే కొంచెం గ్రో ఉంటుంద అనమాట ఎక్కువ పంట ఒస్తుంది
ఉమ్ అంటే ఈళ్ళు ఎక్కువ వస్తుందంటన్నామా ఆ క్రాప్ టు క్రాప్ మారుస్తా వేస్తా ఉండాల అన్నమాటా
అవును అట్లా సాయిల్ ఫకి ఫేలిటీ కూడా చేంజ్ అయితా ఎక్కువ అది కూడా మెయింటేన్ లో ఉంటుంది మనకి
ఉమ్ అంటే డిఫరెన్స్ ప్రాప్స్ చేంజ్ చేసి సాయిల్ ఫర్టిలిటీని మెయింటేన్ చేయొచ్చు ఇంగా గ్రోత్ కూడా అ మంచిగా ఉంటుందనమాట
ఆ
ఉహ్మ్ ఇంకా టెక్నాలజీ యూజ్ చేయడం గుడా ఇంపార్టెంటే గదా
అంటే ఇ సెన్సార్స్ ఐవోటీనా
అ అవును అంటే సాయిల్ మాయిశ్చర్ సెన్స్ తారు టెంపరేచర్ చెక్ చేయచ్చు ఇంగా చ్చిమినిటీ అంత చెక్ చెయి చు కద మనం ఈ సెన్సార్స్ యూజ్ చేసుకొని
ఆ సా అంటే స్మార్ట్ ఫామింగ్ అయిపోతుంది కదా అది
ఉమ్ అవును కానీ వాటర్ మనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ కదా ఫార్మింగ్ చేసేటప్పుడు
ఆ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ యూజ్ చెయొచ్చు
ఉమ్మ్ అవును వాటర్ షార్టేజ్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనం మ్ ఈ వాటర్ అంటే అంత వాడుకోకుండా కొంచెం వాటర్ వే ఇ స్టేజిని రెడ్యూస్ చేయచ్చనమాట వాటర్ స్ట్ షార్టెజ్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు రెడ్యూస్ యూజ్ అవుతుంది
అవును ఏవైనా గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలుసా
ఆ కొన్ని సబ్సిడీస్ కొంచెం స్కీమ్స్ తెలుసు ఫార్మర్స్ కని ఇ ఉంటాయి సచ్ హాస్ నేను వి నా నేను విన్నదైతె రైతు భరోసా జగన్ ఉన్నప్పుడు అంటే మాగ్ జగను మా స్టేట్కి సీఎంలే జగన్మోహన్ రెడ్డి అని అప్పుడు కొంచెం సపోర్ట్ ఉ నింది ఫార్మర్స్ కి
ఆ జగనన్న బరోసానా
ఇంకా చానా ఉన్నాయ్ ఏవో థర్టీనో ఎంతో ఉన్నాయంట ఎందో ఫార్మింగ్స్ కింద నే హూ చాల్ తెలిదు నాకు రైతు భరోసా ఒకటి తెలుసు జగనన్న స్కీమ్ అంటే ఇంకా చానా ఉన్నాయి
ఆ అంటే ఇవి ఉన్నాయని కొ మనం రైతులకు కూడా కొంచం త అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది కదా
అవును అప్పుడే బెనిఫిట్స్ వాళ్ళు యూస్ చేసుకుంటానంటే మంచిగా యూస్ చేసుకుంటారన్నమాట ఈ సబ్సిడీస్ ని స్కీమ్స్ ని
పంట నష్టం వచ్చినప్పుడు కానీ ఏదన్న కానీ అట్లా వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళకి యూజ్ అయితుంది
మ్ ఇగ అవును నాకైతే కొంచెం స్మాల్ స్కేల్ లో స్టార్ట్ చేయాలనిపిస్తుండే ఒకే ఒకేసారి బల్క్ గా కాకుండా కొంచెం స్మాల్ స్కేల్ ఉంటాయ్ కదా గ ఇండస్ట్రీస్ ల ఇండస్ట్రీస్ అనుకో ఫార్మింగ్ అంతా ఎకరాస్ ఎక్రాస్ ఎయకుండా కొంచెం చిన్న దాంట్లో వేసి చూసి మల్ల చేద్దామని ఉంది
అదైతే బెస్ట్ ఐడియా స్టెప్స్ట అంటే మనం అంతా ఒకేసారి కాకుండా స్టెప్ బై స్టెప్ గ్రో చేసుకోవచ్చు మనం కూడా కొంచెం ఎర్న్ చేసుకోవచ్చు దాన్ని బట్టి
అవును ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది కదా మనం నెక్స్ట్ ఎట్లా చేయాలో ఏమో అని
అవును
హు మ్
ఫార్మింగ్ లో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్
మ్ అవును ఓపిక ఉంటేనే కదా అసలు మనం ఈ మధ్య ఎ ట్లున్నానంటే జనాలు ఈ రోజు ఏమన్నా బిజినెస్ పెట్టినారనుకో రేపటికి ప్రాఫిట్ చేయాల ఫార్మింగ్ లో అట్లా కాదు కదా మనం రిజల్ట్స్ కావాలం అంటే ఒక మినిమం త్రీ మంత్స్ అన్నా వెయిట్ చేయాలి కదా
అవును ఏ పంట వేస్ చిన్నప్పట్ నుంచి అది పెద్దదయ్యేంత వరకు చాన పనులుంటయ్ అ అవన్నీ పింటూ ఉండల
అవును హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ ఐడియాస్ కావాలి ఒ హార్డ్ వర్క్ కే అంటే చాలా కష్టం మైతుంది స్మార్ట్ వర్క్ అన్నా కష్టం అయిపోతుంది రెండు కలిపితే మంచిగా సక్సెస్ అయితుందన్మాట
అ నాకేమనిపిస్తుందంటే ఫ్యూచర్ లో ఫార్మింగ్ కూడా చాలా అడ్వాన్స్డ్ గా అయిపోతుందేమో అనిపిస్తుంది
డెఫ్పినెట్ గా అయితుంది టెక్నాలజీ వల్ల ఈజీ అయిపోతుంది నేను అసలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసా నన్మామాట చైనా లో ఎంతో బాగా పెంచుతడాల్స ట్రీస్ మొత్తం టెక్నాలజీ పైన గ్రోత్ ఉంటుంది వాళ్ళది మ్మ్మ్
యూత్ కూడా ఇంట్రెస్ట్ చూపించాలి దాని మీద అప్ అప్పుడే కదా మనకి అందరికి ఫుడ్ దొరుకుతుంది
మ్ అవును అప్పుడే కొంచెం అగ్రికల్చర్ కూడా డెవలప్ అయితుంది ఈ జనరేషన్ వరకు కట్ చేసేస్ సరే ఇంగ నెక్స్ట్ జనరేషన్ లో అసలు ఫార్మర్స్ ఉంటాదొ లేదో కూడా డౌటే కదా మనకి ఉమ్ నెక్స్ట్ జనరేషన్ కి ఫుడ్ కావాలంటె ఇంగ అగ్రికల్చర్ పైన కొంచెం ఫోకస్ చేస్ స్తే మంచిగా ఉంటుంది మనకు గుడా
అవును అంటే ఇప్పుడు కొంతమంది రైతులు ఎట్లా అంటే అప్పులు చేస్తారు అప్పుల్ చేస్ దాని వల్ల పంట అనేది రాకపోతే చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటా ఉన్నారు
మ్ వు ఆ దాని పైన మూవీ కూడా తీసినారు కదా ఏంది ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీనా?
ఆ అది అండి ఇంకా ఏదో ఉన్నాయి మూవీస్
హూమ్ చాలనే ఉన్నాయ్ అయినా గవర్నమెంట్ లో కొంచెం ఫార్మర్స్ ని సపోర్ట్ చేయాలన్నమాట పెద్ద పెద్ద బిజసస్ లో అసల్ సపోర్ట్ చేయర్ ఫార్మ కొంచం జాబ్స్ ఇప్పిస్తే జాబ్స్ కి శాలరీ ఇవ్వడం అట్ల చేస్తె కొంచెం బాగుంటుంది అందరికీ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఫుడ్ కూడా వస్తుంది.
అంటే ఆడుతరు కదా వాళ్ళకి ఇక్కడ
ఉమ్మ్
వాళ్ళకి ఇక్కడ బయట అంతగా అవేర్నెస్ ఉండదు కదా కొంతమంది సహ సహాయం చేస్తామని ఒస్తారు మోసం చేస్ స్తా ఉంటారు
ఉమ్ అవును ఇంకేమైతే కొంచెం ఫో ఒక్కో సారి ఫార్మిట్ పైన నెక్స్ట్ జనరేషన్ కోసం అన్న
ఆ అవ్న
ఉమ్మ్ సరే అయితే నేను తినేసస్తాను
బాయ్
బాయి